బాగున్నారాండి. బాగున్నామండి.
ఏమి ఇస్తున్నమండి ఏంటండి ఇక లంచ్ అయిపోయింది.
ఉహూ.
కొట్టాలని కూర్చున్న ఒక వన్ బాగా. ఉమ్ ఒకరు పడు. నాకు కొడుకులే.
టీవీఎస్.
టీవీ చూస్తున్నాను నేను.
ఉమ్ ఏం వంట చేశారండి.
ఇవాళ అసలు వంట చేయలేదండి. జనరల్ గా కొంచం. ఆహ్ మా సారికి బాక్స్ లేదని అనేసరికి జనరల్గా పొద్దున్నే చేస్తూ ఉంటా లంచ్. సో పెట్టడం కోసం అయితే ఏదో ఈవెంట్ ఉందని చెప్పి. సో బాక్స్ వద్దని చెప్పాడు. నేను ఆహ్ మళ్ళీ మార్నింగ్ టైం వంట చేయలేేప్పుడు ఇంకా. టిఫిన్ తినడం ఇంతలనే బాబులేవ్వడం వాళ్ళకు టిఫిన్ పెట్టడం ఇంకా వంటనేది. డిలే అవ్వుకుంటూ వచ్చింది ఇక పాప పడుకోవట్లేదు. ఇగా వంట చేయడానికి కొంచెం టైం లేకుండా వేరే. మా రిలేటివ్స్ ఒకరు ఇక్కడ షిఫ్ట్ అవుతుంటే వాళ్ళు వచ్చారు. చెప్పడానికి. వాళ్ళతో కాసెపు మాట్లాడదాం అని చెప్పి అంటే టైం చూస్తే వన్ అవుతుంది. సరే అని రైస్ ఒకటి పెట్టేసి ఇంట్లో చికెన్ పికిల్ ఉండేయి ఒకటి ఒకటి అది కోర్డ్ ఉంది ఎగ్స్ ఆ ఎక్స్ బాయిల్ చేసిన కార్డ్ ఉంది ఇంగ పత్తోటి తినేసినం ఇగ
అవునా
ఉమ్ ఆహ్ ఈ నైట్ ఏమన్నా ఆహ్ ఉంటాయి నైట్ కొంచెం ఏదైనా వేర చేయాలి
ఉమ్
ఉమ్
అవున అండి మాది పాలకూర అండి హుహ్ మాకు ఇక్కడ నిన్న మార్కెట్ ఉండే నిన్న ఉమ్ ఎథిక్స్ కూ వచ్చిండె వెజిటేబుల్స్ అన్ని
ఓకే అవునులే మార్కట్ అయిపోయినక వెంటనే ఆ కూూల్డితేనే పెట్టారు కరబ్గావూ
ఆహ్ తొందర కరవైతై కదా కూరలు మా మామూలుగానే తొందర కరబు అయితాయి ఇక ఇప్పుడు ఎండాకాలం కదా ఇంగా తొందర ఖరాబ్ అయితై అనేసి నైట్ అన్ని సర్ది పెట్టేసి పాలకూర కట్ చేసి పెట్టసాను నైటే
హుహ్
మార్నింగ్ వండేసాను
సరికి పోలే
ఆహ్ అండి
టిఫిన్ టిఫిన్ ఏం చేసారండి
టిఫిను మార్నింగ్ దోశలేసామండి
ఆహా ఒకే మది గూడా ఇవ్వాళ డోస్ దోశనే అండి చాలా రోజుల తర్వాత దోశ చేసా ఈ మధలా ఎక్కువ ఓట్స్ రాగి లాగ ఇదే అయిపోయింది ఈ వీక్ లో అే పేసి దోసలు నాణ వెటిన
అవునాండి ఆహా కోర్స్ లో టిఫిన్ చేస్తున్నారా లేకపోతే సోక్
ఓ సోక్ చేస్తున్నాం బాబు కూడా మంచిగ తింటున్నాడు
హుహ్
పెసి కొంచం ఇగ అదే చేస్తున్నా అంటే ఇటు మిల్క్ కూడా తాగినట్టు ఉంటది కొంచెం లేటు గా లేస్తున్నాడు మిల్క్ తపించి టిఫన్ రెండు కలిపి టిఫిన్ మిల్క్ రెండు అయిపోతాది కదా అనేసి
రాత్రి అంత ననపెట్టేసి పాలల్లో
మాహా అంటే ఓట్స్ నాన్న పెడతా ఒకఒకసారి ఏమో కాసేపు వేడి పాలు వేడిగున్నప్పుడే ఆహ్ మిక్స్ చేసి పెట్టేస్తా అన్నట్టు
ఓకే హనీ వేస్తారా అందులో తేనె గిట్ల
ఆ హనీ ఇస్తాను వితౌట్ హనీ లేకుండా తినాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తాను ఆ కష్టం అందులో కొంచెం హని ఆ సీడ్స్ లాంటివి ఉంటాయి కదా అవి నెక్స్ట్ డ్రై ఫ్రూట్ పౌడర్ పాపకోస్ ఆ చేయా నేనైతే చేయాసి ఇచ్చా అవి ఇవి వేసుకుంటా పిల్లలకే మెయ్యను
ఓకే
ఆ ఇ పాప గురించి అని చెప్పేసి డ్రై ఫ్రూట్ పౌడర్ ఒకటి చేసాను బాబుకి కొంచెం ఏదన్న మిక్స్ చేస్తా
ఓకే వేసేసి ఇస్తే తినేస్తారేమ్మో
తినేస్తర
కొంచెం టేస్ట్ కూడ మంచిగా ఉంటాలండి డ్రై ఫ్రూట్ పౌడర్ అంటే అన్ని డ్రై ఫ్రూట్సే కాబట్టి
ఉ బాగుంటది ఉ
ఇంకా అండి
ఇష్టంగా అంజీరు ఇట్లాంటి తింటడని ఈ వాల్నట్స్ ఇవి కొంచెం తినలేడు అన్నట్టు అది మనకే కొంచెం తినడానికి అంత అనిపించ ఇంకా పిల్లలకు ఉన్న సో ఇట్లయితే వాళ్ళకు తెలియకుండా వెళ్ళి పోత ఉంట
అదే అదే వాల్నట్స్ ఏంటంటే కొంచెం చేది వస్తది కదా
చేదు వస్తది అవునవును
అందుకని మనకే కొంచెం తినాలనిపించదు వాళ్ళుంకా బెట్టే వేస్తరు
ఊ ఊన
త్త డ్రై ఫ్రూట్స్ అన్ని తింటాడ అండి
ఆ బాదం తింటాడు కాజు అయితే ఇంగ అసలు ఇగ అవాయిడ్ అంటే మేమే కంట్రోల్ చే స్తా మాక్సిమం అది ఎక్కువ తీసుకరాము ఇప్పుడు ఒకసారి తెస్తాం ఎందుకంటే బాగ తింటడు అంటే రెగ్యులర్ గా ఏం ఇంట్లో ఉంటే అవి కనిపిస్తే తింటా ఉంటడు అని చెప్పేసి
తినేస్తడేమో ఇంగ
సో ఆ తింటడు డు బాదం నానబెడితే తింటడు అంటే ఎక్కువ తినడు జస్ట్ ఒక త్రీ ఫోర్ అట్ల ఇస్తే తింటడు ఆ నెక్స్ట్ అంజీర్ ఇష్టంగా తింటాడు
అదే అదే వాళ్ళు తినేవే పెట్టాలి ఇప్పుడు ఇగ
పిస్తా అసలే తిన్నడు పిస్తా ఉన్న అనటీరియను తిన్నాడు
ఉ
అ రెండు తినాలి
డ్రై ఫ్రూట్స్ ఎంత తింటే అంత మంచిది లేగాని మరి ఎ క్క కూడా క్వాంటిటీ తినకుండా నార్మల్ నార్మల్ క్వాలిటీ తింటే ఉమ్ అవును
ఆ
సాలరీస్ మళ్ళీ ఎక్కువ అయితే కదా
ఉ అవునవును
అన్ని ఇబ్బందులు అయితాయి మళ్ళీ ఇంకా
హ్మ్
ఇకాండి కూరగాయలు ఉన్నాయా మరి నైట్ కి
ఆ ఆ ఉన్నాయండి కొంచెం ఎర్లీగా చేసి యాలి మా సారు ఇక తి వండలేదంటే తిడతాడు ఇగా
ఓకే ఓకే ఆ మార్నింగ్ ఏదో ఒకటి చేసుకొని తిన్నామని చెప్ప
ఆ అవును
అవునులేండి తినలేమంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా
మ్మ్ జనరల్ గా సఫిషియంట్ గానే తిన్నాము కాబట్ నయనే అదల్
అదే ఈ రోజు అట్లా అది పోయింది ఇగా
అే నేనున్నప్పుడు వంట అయిపోవాలంటడు
ఉ అదే అన్నిీ కూరగాయలు తింటాడంండి మీ బాబు
ఆ తింటాడంండి అన్ని తింటాడు అంటే మెయిన్ ఏంటం అంటే తనంతా తాను కొంచెం తినడు తినిపిస్తే ఏ కూరగాయలైనా తింటాడు ఇది వద్దు అదోదు అట్లేముండదు
ఉమ్మ్
కాకపోతే తనకు తను ఇంకా తినట్లేదు
తింటారులేండి ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలకే తినిపయాల్సి వస్తుంది వాడు చిన్నోడు కదా
ఆ మ్మ్ అవును మీ బాబు తింటాడా అండి అన్ని కురగాయలు
ఆ తింటాడు గాని కారం అంటాడండి కొంచెం కూడా కారం తగిలిని ఎడస్సలు
నెయ్యి ఇస్తారా రెగ్యులర్గా
ఆ వేస్తాను నెయ్యి వేస్తాను నెయ్యి వేసినా సరే కంపల్సరీ పక్కకి పెరుగు కావాలంటాడు ఇంకా బాగా సత సతాయిస్తుంటే ఏం చేస్త అంటే ప్లేట్ లో పక్కకు పెరుగు పెట్టేసుకొని కొ ఇలా డిప్ చేసినట్టు పెరుగులో పెట్టి పెడతాను ఇంక కొంచెం చెప్పగనిపి రిస్తది కదా ఇంకా అప్పుడు తినేస్తాడు
హ
పెరుగు కొంచెం బాగా ఎక్కువ తింటాడు బాగా ఇష్టం అనమాట పెరుగు
ఓకే మంచిదే లేడీ పెరుగు కూడా
ఉ పెరుగు పాలు బాగా ఇష్టము
ఆహాహా
అవైతే ఏం ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు టీవీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు తినడానికి
ఆహ అదే వాళ్ళకి ఇష్టమైనవి తినడానికి ఏది వసరం ఉండదు ఇష్టం లేని తినడానినికి ఇది కావాలి అది కావాలని చెప్తా ఉంట
ఉమ్మ్ అదేండి కంపల్సరీ టీవీ ఆన్ లో ఉండాలి రైమ్స్ పెట్టాలి
ఆ
మళ్ళీ మనకి ఇష్టమైన రైమ్స్ ఉండొద్దు వాళకి ఇష్టమైన రైమ్స్ అయితేనే చూసుకుంటూ తింటాడు లేదం టే ఇం టీవీ ఆఫ్ చేసి అలిగి కూర్చుంటాడు ఈ మధ్యలో అలగడం నేర్చుకున్నాడు ఆ టీవి ఆన్ చేసి వెళ్ళి వేరే పక్క రూమ్లో అలుగుతాడు ఏడు తడు మనం పిలిస్తేనేమో చరయలేదు అం టే పిలువకుండా ఉంటే ఇంక ఏడుపుకూడా స్టార్ట్ చేస్తాడు నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టు
ఆహా
స్టార్ట్ చేసి ఇంక పిలుస్తా ఉంటాడు అమ్మ అమ్మా అని
అవునా ఓకే
చూన్నాడు ఇంకప్పుడు మన దగ్గరికి పిల్చుకొని ఏం కాదులే తిందురా అని అంటే ఇంగప్పుడు మళ్ళీ వాడి వా వానికి ఇష్టం ఉన్న రైమ్స్ పెట్టుకొని కూర్చొని తింటాడు అది
ఆ అదే జనలే పిల్లలు బెదిరి ఎక్కువ ఇద అవుతున్నారు కొంచెం ప్రేమ చెప్తేనే వింటున్నారు
ఆ ప్రేమగా చెప్తేనే వింటారు పోనీ ఏం బెదిరించినా అసలు వినట్లేదు
ఆ మాబాబు అలాగే బాద్య ఫస్ట్ బెదిరిస్తాంటే ఇం ఇంకా ఎందుకు ఎందుకని ఇట్లా ఏడుపే స్టార్ట్ చేస్తాడు అదే కొంచెం కూల్ అయి ఆ కొంచెం ఇట్లా చిన్న అయితే తినాల ఇట్లా అంటే ఓకే అని చెప్పేసి ఫాస్ట్గా తింటున్నడు కొంచెం మెచ్చుకోవలమ్మట
ఆ బాగా మా అబ్బాయికి కూడా సేమ్ అట్లా దగ్గరికి తీసుకొని హాగ్ చేసుకొని ఆ నిదానంగా స్లోగా చెప్తే తింటాడు అవును మా బాబు కూడా అం తేలిదంటే ఫస్ట్ తిండు గదిచ్చినా కూడా ఇంకా ఎ ఎక్కువ చేస్తాడనమాట బెదిరించేకొది ఏడవడం చేయడం ఆ ఏది చే ఇంట్లో ఉంటే అది తీసి కింద పడేయడం అన్ని ఇగ చేస్త స్తా ఉంటాడు ఈ మధ్యలో కొట్టడం కూడా నేర్చుకుంటున్నాడు మీది మీదకి వచ్చి కొడుతున్నాడు
ఆహాం
సో అవన్నీ కంట్రోల్ చేయాలంటే కొంచెం దగ్గరికి తీసుకుని ప్రేమగా చెప్తే వింటున్నాడు
అవు
ఉమ్ లేదంటే ఇగ పిచ్చి పిచ్చిగా చేస్తాడు ఇక వాడికి ఇష్టం ఉన్నట్టు
ఆ తిరగాలంటే అంతే ఉంటదా
ఉమ్ మస్తు కష్టమైతుంది కంట్రోల్ చేసుడు ఈ ఫూడూ విషయంలో ఇంకా ఎక్కువ
అవును
ఉమ్ ఫుడ్ తినిపించుడు అయిపోతే ఒక పెద్ద పనైయిపోయినట్టుంది ఒక
ఆ అవును మార్నింగ్ వైటే
నైట్ ఆ డైలీ త్రీ టైమ్స్ అమ్మాయ ఒక టాస్క్ అయిపోయింది పూటకి ఈ రోజుకి అన్నట్లు ఉంటుంది పాప తింటుందా అండి బాగా
ఉ ఏంటండీ సరే
సరే అండి ఓకే అండి ఉంటా మరి బాయ్